ఆ
ఆ వినపడుతాందా
ఆ వినపడుతాంది అక్కా
అదే మరీ వినిపడతాంది ఇన్ రాజాక్కకు చేత్తే పోయింది
పోయిందా
ఆ పోయింది నాది మళ్ళ ఒక కాల్ కాలక్ పోయింది సిగ్నల్ ప్రాబ్లమే మరి గే ఉన్నది నా మంచిగా మాట్లాడుకున్నాం కద మనం ఇప్పుడు ఇద్దరం
మంచిగనే మాట్లాడుకున్నం
మరి అక్క హలో హలో అన్నది అది క కు కొంచెం సేపు ఆగకుండా కట్ చేసింది ఇంకా ఫ్ చాలా క్యాప్ పోయింది సర్లే అని ఇంతే ఊషిందమ్మ అంటే సర్లే మోసం చేసే
ఏ నాకూన్ను స్రవంతక్క ఫోన్ కూడా గట్నే అయితాంది
ఆ
స్రవంతక్క నాకు చేస్తే గట్నే ఊకే హలో హలో అనంగానే కట్ అయితాంది
ఆ
ఎందుకో ఏమో అసలు అర్ధం అయితలేదు
అదే నాకు ఇప్పుడు దాక కాక ఫస్ట్ కాలు కూడా అట్నే అయ్యింది ఇప్పుడు అట్నే అయ్యింది రెండో కాలు
ఉ హ్ నిన్న రెండు స ఒకసారి చేస్తతే నేను చేస్తతే మంచి గానే మాట్లాడింది ఆమె చేసింది అని పాపం ఐదు నిమిషాలు మాట్లాడింది దానిచ అదే కట్ట అయింది
అదే ఇప్పుడు నేను అ అంత అయింది కట్ అయింది మరి అ తెల చెప్తే రాదు కానీ మొత్తం కూడా కట్ అయిపోయింది
హమ్
మొన్న అంటే ఫోన్ ప్రాబ్లం ఉందని కట్ అయిపోయింది
ఆ
ఎళ ఫోను కట్గా ఆదే కట్ అయిపోయింది హలో హలో అలా నీ వినపడ్డాడి నాకు వినపడ్డాడి అక్క అంటే కట్ అయిపోయింది
హమ్
ఏ గటనే పోతున్నాయి విశ్వనాథ్ అక్కడ పోయి ఇటు నీకు ఒక సారి పాయ
ఆ నా ఇప్పుడు రెండు అయిపోయినాయి రెండు ఆ ఆ నాకు ఇపుడు రెండు అయిపోయింది రెండు రెండు అయిపోయాయి రసాకే రెండు అయిపోయినట్లు ఒకటి మూడు అయిపోయినట్టున్నాయి
ఇప్పుడు ఇరవై ఇంకా ఎన్ని ఉన్నాయి నీకు ఫోన్లు
నాయ ఇది ఇప్పుడు ఇది ఆరు ఏడు ఎనిమిది అయిపోయినట్టు ఇంకా పన్నెండు ఉన్నట్టుగా హమ్ పన్నెండు కాలల్లో మనం మూడు ఇరవై ఆయన ఐదు ఆ ఐదు కనెక్ట్ అయినట్టు
ఆ
సేమ్ మాట్లాడంట ముడుపోయినట్లు ఇగ
ఆా
ఇపుడు మనకు ఇగ అలగ రేటింగ్ బట్టి ఇస్తాో రో మరి ఎట్లా ఇస్తారో మనకి ఏం తెలుసు గానీ మాముూలుగా అయితే పోయె కాల్ కరెక్ట్ ఏ ఇపుడు కరెక్ట్ అయిపోనాయి మూడు పోయినాయి ఐదు అయినాయి మన ఇద్దరు కి సెట్ అయింది
అవును ఈ శ్రవంతక్ శ్రవంత అక్కది అను విష్ చది ఇగ అయిపోతాండిది ఇద్దరిది
ఆ వాళ్ళిద్దరి ఇంక రెండు మూడో నాలుగో ఉంది నాలుగు కాల్స్ ఉన్నాయి అంట
హా
వాళ్ళు అని చెప్పింది పేర్
హ అదే నెట్టు అయిపోయిందట
పిల్లలు ఉన్నారు కద ఇ ఇపు డు చిట్టి ఉండే
ఉ నెట్ అయిపోగొట్టిరా అక్క అంటంది
అదే అన్నది.
స్రవంత్ అక్క ఉన్నదా మరి
ఆ ఉన్నది రెంట్లనే హ నాదే నాక్ ట్రై చేయాల్సి అడిగి ఫోన్ చేసి
అదాల్స్ చేయను
ఇప్పుడైతే కొది కాలిగున్న కొది అయితే మీ అన్న అచ్చిడనుకొ మల్ల కైవు బా అన్నం అంటడు అందంటడు అది టైమ్మిమ్ నిమ్మలంగ చెత్తడు అందుకోసమని
ఊహు
అది ఎట్ల అయితది పని అయిపోతది రోజుకో కాల్ చేసుకుందాం రోండ్ మూడు రోల్ల మూడు వాయే ఐద అయిపోతాయి గా ఇప్పుడు ఇమ్ము ఇప్పుడు నీకు మూడో కాల్లు ఇంక రేపు ఎల్లుండి చేతే ఐదో కల్లు అయే పోతయి
అవును నేను కూడా ఇంకా రెండు ఇంకా రెండు చెత్ ఎత్తనికి అయిపోతాయి
అదే రేపు ఎల్లుండి చేసుకుందాం నిమ్మలాంగా ఒక్కడే రోజు చేయకు ఎట్లా వారం టైముంది సోమవారం దాకా
అదే
ఆదివారం వరకు అయిపోను మరి ఇంకా ఏముంది రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం రెండ్రుల్ అయిపోదితే సరిపో ఐదు కాళ్ళు అయిపోన్ మానసుకు ఐదు కాళ్ళు అయిపోయినట్టే ఇంగ రాజక్కాయి ఇవేన్ని రొండ్లు రెండు ము మూడు అవగేయాల్ని
మరి నేను ఇంకొకన్ కలుపుకోవాలే నాకు ఇంకొకలు లేరు మరి ఆ ఫోన్లు ఎట్ల ఎట్ల చేయనో ఏమో సర్లాక్క చేసుకోదట ఆ
వద్దాట్నా
సర్లక్కకు వద్దట
ఎందుకు ఏముంది సాయంత్రం పూట కసేపు మాట్లాడేతపుడూ
ఆ అన్ల డబ్బులు చానే అంట అన్నయ్య తిడు తడు ఫోన్ మాట్లాడితే ఊకే
ఓహ్
ఆ అది ఇప్పుడు మనం మాట్లాడతాంటె బిజీ అత్తే కడిచేసిననుకో ఆళ్ళ పిల్లలు చేసి కడిచేతే తీడుతడు
ఆ వాళ్ళు లేనప్పుడు మనం చేసుకోవాలే
హ
వాళ్ళు ఎట్లా చేయను ఆ టైం తెలుసు అదే కదా ఆ టైం అప్పుడు చేతే కుదర్దేమో
ఇగ అట్ట అంటే ఏమో మరిగా ఆమే పిల్లలు దబన మార్ ఇది ఎలా చేస్త కట్ అయి ఇట్లా రంగ ఏతే కట్ చేస్తే తీరుతడి అంటా.
ఇప్పుడు ఉషది ఉంది నాది ఉంది. పూ మరి శాంతి అక్క ఉంది నలుగురు బరాబర ఇంకెంది డైరెక్ట్ తీసుకో.
నా ముగ్గురే అయిరు
ఇపుడు ఎవరు నిన్నా
నువు శాంతి అక్క, ఉష ముగ్గురే
ముగురు శ్రావ్య అక్క తోటి నల్గురు సరిపోత
ఆగు అక్క ఫోన్లు అన్ని పోతోనే అన్ని.
పోతంనాయి ఫీడ్ చేసుకుంటా అయిపోయి ఇప్పుడే చెపు ఆ ఫోను ఫోన్ మార్చింది కదా ఇయాలా ఇయాలా మార్చ జమా సెట్ చేసుకుంది కాబట్టి ఏం కాదు నడుతది ఫస్ట్ కాలే కాబట్టి అప్పుడు మధ్యానం అప్పుడు చేసింది నాకు మీ అన్న ఉన్నాడు గా మీ అన్నా ఫోన్ మాటలు శాఖగా ఏకువ మాట్లాడుతుంది. కానీ ఇది ఎండు సరే నా తరువాత చెప్తా లే అక్క అని నేను అన్నా.
హమ్ ఇప్పుడు చేస్తే వేలిపోయిందా.
ఇప్పుడు చేస్తే మాలో అందరికీ మంచిగా నే వచ్చింది.
హమ్
వచ్చినమ్మా అందుపోయింద మరి రాజక్కారి పోలే అడిగిపోతే చెాన నా ఇంటికెళ్ళి పోలేదు. అయితే ఉన్నాయి మళ్ళ నీతో మీ అంద వచ్చినుకో నువ్వు మ అనుకో నాకు మళ్ళీ నీ ఫోన్ల మాట్లాడిన ఫలితం దక్కాల ఇద్దరికి కాదు. బాగుండదు అ మ చనిపింది నాకు ఇక అదే అందుకోసం అని నువు మా అది మళ్ళీ ఏమట చేసి మాట్లాడ నువ్ అంట మాట్లాడితే పని అయిపోతది.
హమ్
లాని కాద్రే అయితే రే రేపు ఒకటి ఎల్లుండి ఒకటి చేసుకు చేసుకుండే ఏం అన్నంగా సాయింత్రం అపుడు పా ఒక పదిహేల కేటాయించుకుంటే అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం రేపు అలా అదా ఎట్లా న బ్ నాలుగు డబ్ ఇయదు కొ అ కాలిగా ఉంట
అవును
ఇప్పుడు ఇదిగర్ల అనుకోకుండా
పడ్డ ఇప్పుడు దుడ్డే పడ్డ కూడలేదాక్క మీకు ఇక.
ఏదు లేదురా రెండు ఇచ్చేసినక నేను అప్పుడే అవు నామ్నగా ఇం ఎందుకు తన్నప్పను
ఇక తీసుకోవా
ఇంకా తీసుకుంటారు ఇంకేందుకు ఇప్పుడు పిల్లలుదు ఏం లేదు మా ఇద్దరికయితే అర్లయితే సరిపోతే ఈ ఎండాకాలం ఈ ఎండాకాలం ఒక రోజు నాలుగు రోజులు ఒక రెండు నెళ్ళు పావుసడ్ ఎక్కువ తీసుకుంటాం గేందకుమార్ ఆ నీనే ఏట పోవాలని నాకి ఇబ్వే అట్లా
బ అందులు తీసుకున్నావా
ఆ కొత్త ఇ ఎట్లో అంటార కొంద కొంద డెబ్బై ఐదాం
నా దగ్గర ఉన్నాయి మన మనకాందులు
న క
ఉ అయి ముంద్రెడి కాదు మన చిన్నక అందులో ఉన్నాయి
ఇ కావదుల నేను అలా నడిగిన వరే వాళ్ళుని
ఎవన్న
అదే పాలచ్చ పినూ
ఆ
అక్కడ చూసి దాన్ని బట్టి తీసుకుందాం మరి రేటు కొంతమంది డెబ్బై ఐదు అంటారు
ఊ
బబ్బాయి అమ్మ తాండట
అబ్బా ఎవరు
నా అబ్బా కాదని ఫరు
వెంకటేశ్వరెడ్డా
నను తెేసర్దనా
కా సమోరలాయనా
కస మలాయనా
ఆ భయ అంటే ఎవరు ఆ గాయనా కరక్ట్గాం
స స అదే పెద్ద మా పెద్ద ఐదుాం కలమ్మోలు ఉంటాండి కల
అదే అదే ఆయనే
ఓ అలా అమ్ముతారంటా
ఉమ్ దాని లెక్కనయితే తీసుకోవాలి ఐదు రూపాయలు ఆటో ఇటో కానీ
అదే సూత్త మరి అడుగుత పి కా అప సంచులపేపర్ మనవి ఓ అన్నా ఆ రోజు సోమవారం పోయినా
ఉమ్
బాబాయ్య సేనికి పోయింది అంటే ఆగినాం మరి ఏముంట తాను బట్ వాళ్ళు ఇట్ల చూస్తే అంటే రాల్ని అడిగే పోతే తీసుకుందాం అే
సరే అక్కా
ఆ దాన్ని బట్టి ఆలోచిద్దాం మళ్ళీ ఇత్తా అన్నప్పుడు బాగుండదు సంచారి చేసినాం కదా
అదే ఎన్ని కిలోలు
ఏంది పదే
ఉమ్
పది కి తక్కువ అయిందేమో అనుకున్నానే నా వాళ్ళద్దరు ఇప్పుడు ఇద్దరు ఎప్పుడో ఒకసారి వస్తారు
రేవంతక్కకు ఉన్నాయా
ఆమె కూడా తీసుకుంటాంది ఆమె ఇద్దరం వేసొచ్చినాం మొన్న ఏసొచ్చే ఆ రోజు చింత పండు తీసుకొచ్చినాం ఇష్టమా
ఆ
నీకు అటు ఇటు గా అది వేసోచ్చినప్పుడు ఓ ఆ రోజు సంచార చేసేస్తను బాబాయ్ లేదంటే సర్లే అనుకుంటా చింతపండు పట్టుకొని వచ్చేసినాను అది కూడా కరెక్టే కదా
ఉహూ
ఇప్ప చింత ప పని అన్న అయితదిలే ఏదో ఒక పని కోది కోది
కొట్టినావా అక్క చింతపండు
పగల్ తీసి చాక్ తోటే తీస్తున్న
ఆ అవును చాక్ తోటి మంచిగనే వస్తాది
చాక తోటకి మంచి ఎక్కువ ఎదురకుని ఉంటుంది పచ్చ వాళ్ళకి మంచిగా ఉంటది లె అని
చాక్తోని కాకకుడా దబ్బన తొసి తీసినా దబ దబా అయితది
హమ్ అయితదిలేగాని ఏడ
హా
హమ్ ఇబ్బంది అయితోంది లే గాని ఆ ఏ ఉఊడనే బా కసపు చాకులు తీసుడు పని చేసుకోడం పుదా సాయి నమ్ల ఉ ఏం ప నాలుగు రోళు అయిాేపోతు రెడ్ రోజు దసిన నాం రండ్ రోజ దాయిపోంది నిన్న ఎల్ది ఏది న
హమ్
హమ్ అదే ఎ పని త
మరి సరిపోతదా అక్క మూడు కిలోల
వాళ్ళ రెండు కిలోల పండు తెచ్చిందాం ఉన్నది కోటి కోటిర పండు తెచ్చిన నూట యాభై లెక్క తీసుకొచ్చిన లేదన్నారు వాళ్ళ కాడా
హమ్
ఇ పది రూపాయలు కుదరదు అంటే ఇగ కొట్టినకా ఏం చేసిన పనులు యాభైలక్క ఇచ్చిరు
హమ్
ఈ ఇది ఆడ రాజపేటలో పట్టుకోనీ వస్తె మొన్న పోయినప్పుడు ఉన్నదంటే ఎట్లా దొరుకదు దొరకదు అనుకోని తీసుకొచ్చినా ఇడికి వచ్చినాక మాడాక నన్న అడిగినను విళకాడన్నా నా నాకు తెల్వదు అప్పుడు ఈనాడు కట్ట సుజాతకమ్ మా అమ్ముతది అని తెల్వదు నాకు అప్పుడు
ఆహా
తో అది అప్పుడే అడ బదులు ఇడనే కొనుకునారు అదేే అదే రేటు గాని
హమ్
తెలవలే తర్వాత తెల్సింది ఇడికి పోయి ఒచ్చింది తర్వాత
ఆహా
సరే ఇగ సరిపోదు గా రెండు కిలోలు ఏం సరిపోతుంది గోంగుర పచ్చడి టమోటా పచ్చడి అందుకనే ఆగిన ఆ పెట్టలేదు ఈ రెండు కిలోలు దానికే పడతాయి గోంగూర పచ్చడి టమోటా పచ్చడి కి కిలో పడతది నీ మీ ఇంట్లో సమాచారాలు ఉంటారు కదా ఆ సరకో దానికో దీనికో అ ఉంటా లే
అదే
ఇబ్బంది లేకుండా ఉంటది అని తీసుకునింది ఊరికే మనం చాపల్లలో కొనుకొచ్చుకునే అలవాటు లే
ఉమ్ సరే అక్క టైం అయ్యింది
ఆ సరే మరి ఉంటాను ఇగా
ఆ సరే